బాన్నావా గాయి
బాగున్నా అక్క సీను బాన్నాడా
బాన్నాడు
ఉ ఏం చేస్తాన్నావ్
ఏంటి ఇలా పడుకోండా గుర్చొచ్చి గుర్చొచ్చాలం చేస్త ఏం చేస్తా
నువ్ ఫోన్లు కూడా జస్తావ
చేసిన కదా ఇప్పుడు
తిన్నావా
హమ్ తిన్న గాని ఏం చేస్తానావ్
ఏం చేయాలా కాలి గా ఉన్న బయట తిరుగుతూ ఉన్న నిద్దర రాక
ఏ ఇంకా నిద్ర రంది పడుకోంటావని కొద్సేపు ఆలోచించిన అందుకే చెయాల మళ్ళా మేల్కోంటావని చేసాను్ నిద్ర రాలేద అని అంటాండావు
ఏమో నిద్దర రాలా
ఉ బయట నేచర్ బాగుందా
ఉ బవుంది చల్లగా ఉంది
మంచు పడ్లేద నాకు బయట తిరిగితే జలుబు చేస్తుంది
లేదు లే మీీకు
మాకా మాకేం నేను రూమ్ లో ఉంండ పడుకొని
తన్నావా
ఆ తిన్నాగయి
ఏం పెట్టారు
మాగా రసమన్నం తిన్నా నేను ఓ
నిన్న ఫ్రైడ్ రైస్ తిన్న
ఓకే బయట తెచ్చుకున్నావా
లేదు హాస్టల్లోనే చేసారు బయటలాగే చేసారు
ఊహు ఒక్కేగా ఇ
పౌచ్ ఆ పర్వాలే ఎంది పులుసు అంతా
మీ పీజీ లో గ్యాస్ ఉందా అంటే ఇంకా ఫుడ్ చేస్తా డ్రు అంటే ఇప్పుడు గ్యాస్ ఎక్కువరేట్ కదా హాస్ వాళ్ళకట్ల దొరకడం లేదు ఎందుకంటే ఆ వీళ్ళు మామూలుగ మనం ఇంట్లోకి ఆ త్రీ మంత్స్ కట్ల తెచ్చుకుంటాం కదా
అమ్
ప్రైవేట్ వాళ్ళతో తీసుకుంటారు కదా అంటే ఆల్కి నెల్కి నెలకే అయిపోతుంది నెలగూడ రాదులే
ఏం చేసేది వీళ్ళ ఫుడ్డు ఆడ తెచ్చుకోరు ఫుడ్డే సరిగా చేయడం లేదు గ్యాస్ ఉందని ఈరోజు పే పెట్టాల్సిన మెను గూడా మార్చేశారు
అహా గ్యాస్ అయిపోతుందేమో అని తీసేసినార? ఏం చేస్తారు మామూలుగా ఫ్రైడే మీకు
అదీ బిర్యానీ జేస్తారు వెజ్ బిర్యానీ లాగా రైస్ చేసేసి గోంగూర
బిర్యానీనా అంటే టమాట రైసేమో
మ్
ఉహు బాగ చేస్తారా
ఏమో తెలీదు సరిగా చేయరు గోంగూర చేస్తారు నార్మల్గా మనం కలర్ రైస్ చేసుకుంటడ్లా అట్లా చేస్తారు
ఉ మళ్లా అంతేనా బెట్టేది
అది గోంగూర పెరుగు చట్నీ ఎగ్గు
ఎగ్ ఫ్రై చేస్తారా ఉడగబెట్టిండేద
ఆ బౌల్డ్ ఎగ్ యే
బాయిల్డ్ ఎగ్ మాత్రమే పెడతారా బైల్డ్ ఎగ్ ఆహా ఇంట్లో వాళ్ళ కాలు చేసావా నెయ్యి
చేసాను వాళ్ళు బాగున్నారు పడుకోవాలనిం కాళ ఇందాకే చేశాను లేట్ అయిపోయి
హ్మ్మ్ బాగున్నారా మీ అమ్మవాళ్లందరూ మీ అమ్మ మీ అవ్వ తమ్ముల్లిద్దరు ఏం పండగ ఎలా చేసుకున్నారంట అంటే ఉగాది వా
అళ్లాకేం బాగా చేసుకున్నారు ఏమంటే అక్క వాళ్ళు కూడా ఊరికి వెళ్ళ లేదు అంటా పండగకి
హ్మ్మ్
బానే చేసుకున్నామన్నారు అన్ని వంటలు చేశారు
నువ్వు వెళ్ళలేదా ఇంటికి
ఏంటి
నువ్వెల లేదా అంట ఇంగ ఇంటికి
ఇన్నప్పలో అవును మీకు మీర్ చేసుకోరా ఉగాది పండగ
ఆ మాకు చేశారు పెట్టాం. మేమ్ మా తాత మావ్వకు బట్టలు పెట్టాము.
ఇక్కడ ట్రైన్స్ ఇష్యూ లే కొంచెం వెళ్తానే ఉంటాయి. ట్రైన్స్
రైస్, పప్పు, పాయసం ఆ అవును అదండి వడాలు అవంతా చేష్ హ్మ్ మేము ఈ పండక్కే పెట్టు కోనేదే పెట్టం
మిమ్ భాగాం అంత
హ్మ్ పెట్టార్ ఆ నేన్ వెళ్ళలేదు నేను కూడా వెళ్ళాలే మా అమ్మ మా అక్క పెట్టారు.
అవును
హ్మ్మ్ దూరమనే ఏళ్ళేలేదా మీ ఇంటికి
లేదు నేను కూడా చూడలేదు
ఆహ హ ను అక్కనే ఉండావ రూమ్ లో
ఏంది మా ఫ్రెండున్నావ్ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారాలా లై తయారు ఇంట్లకి
హ్మ్ వాళ్ళెప్పుడెళ్లారటు ఎళ్లారు అంటే ఎన్నీ రోల్ హాలిడేస్ ఇచ్చార్. మీకీ
ఫోర్ డేస్ ఇచ్చారు.
ఫోర్ డేస్ ఆ ఎందుకు ఫోర్ డేస్ హ్మ్
ఫ్రైడే, సాటర్డే, సండే
థర్స్ డే కూడా ఇచ్చారా
నువ్వేక్కడ ఉన్నవ్ బె
నేను రూమ్ లో ఉన్నా రూమ్ లో అంటే పీజీ నేను కూడా పీజీ లోనే ఉండ పడుకోనుండా లేదు కాలేజ్ హాస్టల్ లో ఉన్నా టూ టూ అంటే టు టు వరకు నిన్న ఇంకా మా మా రూమ్ లో ఒక అమ్మాయి వ వచ్చి బయట జాయిన్ అయిందిలే
అవునా
ఆ అమ్మాయి హాస్టల్ ఇక్కడ ఫుడ్ బాగుందంటే పీజీలో ఇక్కడికి వచ్చేసా
హాస్టల్ మేలా నికిక్కడమేలా
ఆ ఎక్కడా ఒకటే హాస్టల్ అయితే ఇ వాటర్ మిల్న్ తింటావా నువ్వు
తింటానుగానీ తింటావును అవి ఎప్పుడు నాకు ఇంట్రెస్ట్ చిన్నప్పుడు అదే పనిగా ఉంటే తిినను
హ్మ్మ్
ఇంటి దగ్గర తెస్తా ఉంటారు అమ్మోళ్ళు
కూరట్ ఉంటాయి
తక్కువరేటు ఉండాయి ఇవి వేసాం మేము ఈ రోజు ఒకా య తెచ్చుకున్నాము
ఆ
అది ఏం బాలేదు సిక్స్టీ రూపీస్ చిన్న కాయ ఇచ్చినాడు అది మా ముందరే కోసి మధ్యలో అది కోస్తారు చూడు అట్లా కోసి ఇచ్చినారు కానీ ఏమేం కలర్ చూసి మోసపోయాం
తీపీ ఉంటుందనుకుంటాము
లేద అది మాముూలు ఉండేదే కాయ ఎరుపు కాని ఇది తీపులేదు నేల నేలరా పెడదరి ఇంత తని
ఉప్పు కారం వేసుకుని తినొచ్చు కదా
ట్రై చేయాల తెచ్చుకున్నాం సాల్ట్
ఉ
నువ్వు తింటవా
నేను తినను
ఏంటి ప్రాజెక్ట్ ఎంత వరకు వచ్చింది
ప్రాజెక్టా అంటే డాక్యుమెంట్స్ అన్ని చేశాను డాక్యుమెంట్స్ అన్ని చేసాన్న
రెడీ అయిపోయింది బుక్ చేపిచ్చేస్తారా
ఆ మాసార్ ఏమన్నాడంటే మిరు జిరాక్స్ తెచ్చి నాకు మండే చూపిం చరంటే నేను ఓకే చెప్తే ఇ బైండింగ్ చేపిస్తాను బుక్ ఆ అంటే బుక్స్ సెవెన్ చేపిచ్చ ఆయా సెవెన్ చేపిచ్చాల మేము బ్యాచ్ లో ఫైవ్ మెంబర్స్ కదా మా ఫైవ్ మెంబర్స్ కి మళ్ళా మా గైడ్ కి ఒకటి లైబ్రరీ లో పెట్టడానికి ఒకటి అంట ఏడు చేయించాలా
ఎంత మని అవుతుంది మీకి
మాకా ఒకొకరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అని అన్నారు ఇంగ ఇంట్లో నేను ఒ సెవెంటీన్ హండ్రెడ్ ఎంతో అనీ చెప్పాలి ఎంత అవుతుందో తెలీదు కదా మళ్ళ కొంచెం ఎక్కువైనా ఒక ఎయిటీన్ హండ్రెడ్ అలా తీసుకోండి అని అన్నాడు సార్
ఉమ్
హ్మ్మ్ మీద అయిపోందాగయి
అది అయిపోలేదు ఈరోజు రిపోర్ట్లోచ్చాయి పంపించామని మేడం
అవునా వచ్చాయా అప్పుడే
ఒకటి ఈచ్చింది యాంటీ మైక్రోబిల్ టెస్ట్ వచ్చింది ఇంకోటి జీసీఎంఎస్ రాలేదు
ఇంకా అది ఎప్పుడు వస్తుంది మళ్ళీ మీరు బుక్ ఎప్పుడు చేసేది మీ
అదే మేడం ప్రిన్సిపాల్ పర్మిషన్ ఇ మ నామే కాబట్టి రిపోర్ట్స్ పంపించింది
ఆహా అంటే మీ ప్రిన్సిపల్ రిపోర్ట్లకు కూడా పంపిస్తారా మీ కాలేజ్ లో
ఇక్కడ ఎక్వప్మెంట్ లేదని అక్కడ పంపించారు
ఉ హూ వాళ్ళ ఎంతా అవుతుందన్నారు
యాక్చువల్లీ మేమే చేస్తాం మామూలు అయితే మ్యామ్ జపి చిన్న ఎక్విప్మెంట్స్ ఉన్నాయంటే అవి లేక ఇంకా చెయలేదు బైట కెమికల్ స్క్రీనింగ్ చేసేసం మేమే
మీక ఎంతెంత పడింది ఒకఒకరికి అంటే జిపి ఎ జిఎంఎస్ ఎంత పడింది
అది ఇంకా ఏం చెప్పలేదు డబ్బులు మేడం మళ్ళీ తర్వాత ఇస్తామన్నారు
ఆహా
ఉ
ఉ ఇంకాగాయి అంటే మళ్ళా మీకైతే కొంచెం లేేట్ంటందా ప్రాజెక్ట్స్ అడ్ట్మిషన నాకు టైం అంటే టైమ మేము కాళది తీసుకు న్నాం కదా మాకు త్వరగా అయిపోవాలి అంటే మాక అంతా అయిపోయిందిలే
ఇంకే బుక్ మాత్రమే కదా చేయాల్సింది
బుక్ మాత్రమే కానీ ఇది నాకు పేజ్ నెంబర్లు కూడా లేదు దాని ఏం చేయాలో తెలియట్లేదు స్లైడ్లు అని ఇచ్ మల్ల నేన్ లిస్ట్ ఆఫ్ కంటెంట్స్ లో కూడా మచకోవాల్సి వస్ స్తది కదా వాళ్ళు అబంతా చేయరు కదా
ఆడ ఏం ఉంది డైరెక్ట్ నువ్ బుక్ ఇక్కడో ఒక పేపర్ లో రాసుకొని పోతే ఈ నెంబర్ వస్తుందని వాళ్ళు అడిపోయినాక తక్కుని చెప్తే మార్చేస్తారు
ఉమ్ ఓకేగాయి తిన్నావా అయితే బాగున్నావ్ కదా
బావున్నాను ప్రసి
ఉమ్ సరే ఇంకేం గాయి
విశేషాలు ఏమున్నాయి
ఇంకేం లేదు గాయి ఎగ్జామ్స్ రాసేసి ఇంటికెళ్ళి
మంచిగా రాయ్ బా ప్రిపేయర్తున్నావా ఎగ్జామ్స్ కి
ఆ టూ మంత్స్ సర్టిఫికెట్లు వచ్చే వరకు క్ ఎంజాయ్ చేసి మళ్ళా జాబ్ ఇంకట్నుంచి
ఇంటికిల్పోతావ్ అయితే
ఉ వెళ్ళాలి సర్లే అయితే ఇంకా
సరే ఫ్రెష్ ఓకే బాయ్
ఉమ్ ఓకే బయ్ గా
ఉమ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్
ఉమ్ టాటా
ఉమ్